ఆ హాయ్
హాయి అండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగా ఉన్నాను
ఊ
మీరు అండి
నేను కూడా కాలిగానే ఉన్నాను ఇంక ఈ రోజు సండే కదా
ఆ ఏంటి పండగ అయిపోయిం ది ఏమేం చేశారు ఇన్ని
పండుగకి అయితే ఏం చేయలేదండి ఖాళీగానే ఇంకా ఉగాది పచ్చడి తిన్నము ఇంకా లేట్ గా లేసినా ఏం కా
హు హు ఆఫీస్ లేదా అండి
లేదు సండే కదా ఉండదు చ్చి సండే అంటున్నా ఫెస్టివల్ కదా ఉండదు
అవునా ఏమన్నా సెలబ్రేషన్స్ అట్లా జరుప్ కున్నారా అండి మీరు
ఆ సెలబ్రేషన్స్ అంటే అంత పెద్దగా ఏం లేదు జస్ట్
హుమ్ అంటే మీ ఆ మీ ఆఫీస్ లో అట్లా ఏమైనా చేస్తారు కదా అట్లా
అదే అదే ఆ జస్ట్ చిన్న మా రా పెట్టేసి అమ్మవారునంటే ఒక పటం ఉంటది అక్కడ మాత్రం డెకరేట్ చేసి ఇంక దీపం పెట్టి అంతే అండి అంతకు మించి సెలబ్రేషన్స్ ఏం లేవు చిన్న కంపెనీనే కదా కబట్ అంటే అంత పెద్ద సెలబ్రేషన్ ఏం ఉండ్ అవదు అదే పెద్ద కంపెనీస్ అయితే మంచి సెలబ్రేట్ చేస్తారనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ భాష గా సెలబ్రేట్ చేసుకున్నారా?
ఆ బాగా సెలబ్రేట్ చేసుకున్నావండి మేము ముందు రోజు వెళ్లి అన్ని సరుకులు అంటే చుప్ ఏమైనా కావాల్సిన అన్ని తెచ్చుకొని తర్వాత మామిడాకులు తీస్ తీసుకొని వచ్చి ఆ మామిడికాయలు కోసుకొని వచ్చి ఇంకా ఆ అరటి అరటి కొమ్మలు కొట్టుకొని వచ్చి తర్వాత అన్ని పెట్టేసి మార్నింగ్ పొద్దున్నే సిక్స్ కి లేేసేసి సిక్స్ కి లేస్ వచ్చి తర్వాత్ తా అన్ని పూజ అన్ని అన్ని చేసేసి మా మా కవోలిగా పప్పు రసము ఇంకా పెరుగు అన్ని పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఆ టెంకాయ నాతో కొట్టించారండి.
మా ఇంట్లో కూడా అంతే అండి మార్నింగ్ ఇంకా లేచి అంత నేన్ ఒక్కటే ఇంకా లేట్ గా లేస్ ను అనుకోండి అమ్మవాళ్ళు అంత త్వరగా లేసి మంచిగా అంత ఇల్లు తుడిచేసి జి ఆ హోలి హోలిగా అంత్ అంత చేసి ఇంకా రసాము అని చేసి అంతే ఇంగా నైవేద్యం పెట్టి తర్వాత ఇది ఏంటి
హ్మ్ అవునండి మర్చిపోయాను చెప్పేది మా అమ్మ కూడా ఉగాది పచ్చడి బాగా చేస్తుంది అండి
కదా మెయిన్ ఇన్
ఆ ఇంకా పూలు పూలు ఇంకా తో ప్రణాలు ఇవన్నీ కట్టి చేసిన్ చేసిన్నామండి బాగా
ఇంకా మన హిందూ ఫెస్టివల్ ఇస్తానంటే అంటే కచ్చితంగా తోరిన్ నాలు అవిన్ మ్యాన్ డెటరి ఉగాది అం ఉగాది పచ్చడి మాండేటరి అని
హ్మ్ ఇంకా ఈ రంజాన్ కూడా వన్డే గ్యాప్ లో కదండీ రంజాన్ కూడా అవునండి మీ ఫ్రెండ్స్ ఎవరు బిర్యానీలు
అ లేదు లేదు సాటర్డే కదా నేను తిన్నాను అందుకే ఇంక లేదు
ఏమండి మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరా అండి
ఉన్నారు బట్ నేను ఇంట్లో లేను ఇంట్లో ఉంటే నాకు పంపించేవారు బాక్
అంటే మీరున్న చోట కూడా అట్లా ఆఫీస్ లో కూడా ఎవరు
లేరు లేరు ఉన్న కూడా అందరు ఇంటికి వెళ్ళిపోయారండి ఫెస్టివల్ కదా అందరూ ఇంటికెళ్లి
మీ ముస్లిం ఫ్రెండ్స్ గుర్తు రావాలి కదండి వచ్చేది ఒక సంవత్సర లో ఎప్పుడో ఒక్కొక్కసారి
అదే చెప్తున్నా కదా సాటర్డే వచ్చింది కదా అందుకే వాళ్ళు ఇవ్వలేదు ఇషినా కూడా నేను తినను కదా అన్నట్టు ఇవ్వలేదు అనమాట
మ్ మర్చిపోయినా మళ్ళీ ఇవ్వాలి కదా అండి
అవును మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏదండి
దీపావళి అండి
అ ఓకే ఎందుకు దీపావళి అంటే ఇష్టం
దీపావళి అంటే మా ఇంటి పండగ గౌరీ నోములు చేస్తాము ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదండి బాగా వెలుగునిస్తాయి అవునంట మీకో అండి
నాకు ఓచ్చెసి విరాట్ అంటే ఇష్టమండి
వితంటే ఇష్టం బాగా సెలబ్రేట్ చేస్తాం ఇటు సై
అంటే ఆ అదే మనకి పూర్ పోటీలు ఉంటాయన్నమాట పెద్ద పెద్ద ఏ ఏ వీధులో పెద్ద వినాయకుడు మీ దగ్గర ఏదో ఫ్యాన్స్ సౌండ్ ఏమో వస్తున్నట్టుంది కొంచెం ఆఫ్ చేస్తారా
ఏం లేదండి ఫ్యాన్ సౌండ్ ఏం రావట్లేదు
ఏదో గిజ్... అని సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుం
ఏం లేదండి అలా
మ్... ఓకే
ఇంకెంటండి చేస్తున అండి చేస్తున పోలే అండి బయట ఇంకా
సౌండ్ లేని దగ్గర కు
నేనీ లాక్ చేసుకుని కూర్చున్నామండి లోపల బెడ్రూమ్ లో
ఓకే బట్ ఏదో సౌండ్ వస్తుంది ఇంకా చాలా ఇరిటేటింగ్గా గట్టిగా సౌండ్ వస్తుంది ఏదో ఏదో గిజ్ జ్.. మని సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది
రావట్లేదండి మీకే అట్లా
మరి ఎందుకు ఈ ప్రాబ్లం అంటారు
ఏమో అండి మనం మన మనకు తెలియదు కదా ఇదీ వంట్లో యూస్ చెస్ ఇంటిలో అంటే అంటే కమ్యూనికేషన్ ఎట్ ఎట్లా ఉన్నది తెలివదు
అవునవును ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాల్స్ ఉంటాయి డిఫె ఫరెంట్ టైప్స్ ఆఫ్ అదే ఇంత వింతగా వినాయక్ కుడి వినాయకుడు విగ్రహం లాగా కకాకుండా బాహుబలి లా గా క్రికెట్ లాగా విచిత్ర విచిత్రాలుగా చేస్తారనమాట ఇంకా ఇంకా ప్రతి ప్రతి ఒక్క వీధికి వెళ్ళి విజిట్ చేయడము ఆ ఇంకా అంటే నైటింగ్స్ వెళడము ఇంకా పాటాల అన్నీ మంచిగా దేవుడు అంటే నార్మల్ మార్నింగ్ టైమ్స్ అయితే దేవుడు పాటలు పెట్టు తారు ఇంకా ఈవినింగ్ అయింది అని అంటే ఇంకా అని నీ డాన్స్ ఐటమ్స్ సాంగ్స్ పెడతారు ఫుల్లు డాన్సు తారు
ఆ మెమ్స్ అవన్నీ బలే ఉంటాయండి వినాయకచవితి ను
ఆ లడ్డూలు వేలం పాట వేయడము గని చాలా బాగా అనిపిస్తారు
తరాండి
అయితే వెయ్యరు మాక్సిమం వెయ్యరు అంటే మా విధులో పెట్టట్లేదు అండి ముందు పెడుతుంటే మా పక్కన వీధులో ఇప్పుడు పెట్ట
ఇంతకు ముందు మేమ ప తంటుమండి ఫస్టు లో వేలం పాటలు రెండు వేలం పాట ఇక్కడ మొన్న దగ్గర దగ్గర థర్టీ ల్యాక్స్ వరకు అయిందిండి
హమ్
అంత
కానీ మనకి వినాయక చవితి అంటే హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు కుడు కి ఉన్నంత క్రేజ్ ఎక్కడ ఉండదు డదు అండి
అవునండి అది మా అది అది అన్ అన్ని విగ్రహాలు కన్నా పెద్దది అండి ఇంకా ఇక్కడ కన్నా ముంబై లో బాగా సెలెబ్ రేట్ చేస్తారండి వినాయక చవతి అక్కడ డోల్స్ అవన్నీ పెట్టేసి అంతా మీరే మాట్లాడు అన్ని మమ్మల్ని కూడా మాట్లాడినిస్తారా కొద్దిగా
ఫస్ట్ హాఫ్ ఆన్ అంత మీరే మాట్లాడారండి బాబు నా నాకు అసలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మీరు ఇంకా నేనే ఇప్పుడు మాట్లాడుతున్నా సరే మీరు మాట్లాడండి నేను వింటే తర్వాత నేను మాట్
లేదు లేదు ఒక్కరి కొద్దిగా మీరు మాట్లాడండి మేం చెప్తే అది కూడా కొద్దిగా వినండి ఉండండి ఇక్కడ హోలీ హోలీ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు మహారాష్ట్ర లో ఇక్కడ నార్థ సైడ్ బాగ సెలబ్రేట్ చేస్తారా మీరు
అవునవును ఢిల్లీ ఇంకా నార్త్ అంటేనే మొత్తం మొత్తం హోలీ ఎక్కువ ఫెస్టివల్ బాగా చేస్త తారు తర్వాత దివాళి కూడా బాగా చేసుకుంటారు అనమాట అక్కడ ఢిల్లీలో ఉంటే వామ్మో ఆ పొల్యూషన్కి కి ఇంకా క్రాకర్స్ అయితే ఇట్ల టైమింగ్స్ పెడతారన్నమాట ఇంత నుంచి ఇంతవరకు మాత్రమే మీరు కాల్చ తాలి అన్నట్టు
ఇప్పుడు ఇప్పుడు లేదండి క్రాకర్స్ అన్ని బ్యాన్ చేస్త
అదే మరి చెప్తునే అది ఇప్పుడే పొల్యూషన్ మస్తు ఉంటది అక్కడ వెహికల్స్ దానికి ఇంక మర కానీ టైమింగ్స్ ఉంటాయి వన్ హౌర్ అన్నా కాల్చ
లేదనుకుంటే అక్కడ క్రాకర్స్ బ్యాన్ చేస్తా తర అండి అసలా అక్కడ దీపాల దీపాల తప్ప దీపాల తప్ప అట్లా ఏం పెట్టని ఇవరు అండి అక్కడ
ఏమో నాకు తెల్సి అంత వరకు అయితే అయితే పూర్తిగాయితే బ్యాన చేయలేదు గాని వన్ హౌర్ అట్లా టైమ్ ఇస్తారండి ఎందుకంటే ఫెస్టివల్ కదా ఇస్ ఇస్తారు మాక్సిమం ఇస్తారని నేను అనుకుంటున్నా అవును ఆడ వెహికల్స్ అట్లా యూస్ చేస్తారు ఇప్పుడు నాకు యి అంటే ఇప్పుడు మీరు పొల్యూషన్ తగ్గించాలని అంటే
కలిసి పెట్రోల్ వెహికల్స్ సిటీ లో తిరిగేకి ఇప్పుడు లేదండి ఎక్కడ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ తిప్పకూడదు
అదే అదే ఇప్పుడు ఒక్కొక్క వెహి కల్ ఒకో ఇ ఇంటికి వాడే బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే చాలా బెట టరు కదా వాళ్ళ వల్లనా ఎంత ట్రాఫక్ అయితది ఎంత పొల్యూషన్ అవుతాది అసలు బాబోయ్
ఢిల్లి అంటే దఢిల్లీ ఎంత ఆక్సిడెంస్ ఎక్కువ నైట్ టెంట్స్ ఏం కనపడవు పొల్యూషన్ ఎక్కువ ఎక్కువ రోజులు అంటే అట్లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో ఉండాలేమండి ఇప్పుడు బెంగళూరు కూడా అలానే అయిపో తుంది
ఆ
చాలా పొల్యూషన్ పొల్యూటెడ్ అయిపోతుంది వాటర్ పొల్యూషన్ ఇవన్నీ చాలా ఎక్కువ అయితనాయండి బెంగళూరు లో కూడా
ఎలా అసలు ఈ ట్రాఫిక్ కు ఈ ఎండలు వామ్మో భయం ఏస్తుంది బయటికి పిల్లలంటే ఇప్పుడు మనము వన్ కిలోమీటర్ వెళ్ళాలన్న కూడా వెహికల్ తీసుకెళ్ళన అంటే ఆ ట్రాఫిక్ లాగి ఆగిపోయేటప్పటికి అసలు చాలా టైం పడుతడి దానికంటే బై వాక్ వెల్ పోతే బెటర్ ఏమో బాబోయ్ అని అనిపిస్తుంది అనమాట అంత ట్రాఫిక్ ఉంటంది అసలు అన్ని వె వెహికల్స్ ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్ర్ట్ యూస్ చేస్తే చాలా బెటర్ బట్ అట్లా యూస్
ఆ రోడ్స్ కూడా చాలా న్యారో గుం ఉంటాయి అండి అస ట్లా పోయ్యే కి ఉండదు అంటే హైదరాబాద్ చాలా బాగు రోడ్స్ వెడ్త్ చాలా ఎక్కువ ఉన్నాయి గానీ ఇక్కడ బెంగళూరు లో చాలా రోడ్స్ కూడా చాలా అద్వానంగా ఉన్నాయండి
హు అవును కొన్ని కొన్ని ఏలే ఏరియాస్ అట్లా ఉన్నాయి
ఇపుడు బెటర్ అం అంటే హైదరాబాద్ అండి మొన్న నేను వెళ్ళొచ్చాను చూసాను ఎంత పెద్ద పెద్ద రోడ్స్ రోడ్స్ కనీసం ఎయిట్ వై ఎయిట్ వై రోడ్స్ ఉంటాయి అట్లాంటివి చోట ట్రాఫిక్ అంతా ఏమి అనిపించదు అండి
హు
అవి కూడా సగం టెక్ పార్క్స్ కూడా దూరం దూరం ఉన్నాయి కొద్దిగా ఇంత ట్రాఫిక్ అనిపించదు
ఓకే
ఇంకేంటండి
ఇంకేం లేదండి సరే అండి థ్యాంక్స్ అండి మీతో మా పలం చాలా బా అనిపించింది
థ్యాంక్ యూ అండి మీతో కూడా అండి మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉందండి
థ్యాంక్స్ అండి
ఆ ఓకే అండి
ఓకే అండి బాయ్
బాయ్ అండి
అ